రమా
చెప్పండి
ఆ మనం ఇప్పుడు మనం ఇప్పుడు సం సుక్రాంతి పండగ గురించిడుతున్నా
ఆ అది అవును దాంట్లో
ఆ
షాపింగ్ మాల్ ఎ విశాల మార్టందిద విశాల మార్ట దాంట్లోన వచ్చినాయా మంచి టోటలు
ఏమో ఇంతకు ముందు ఎక్కడో చూసిడి అంతా దాంట్లో లాస్ట్ అంటే ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ అట్లా అట్లా పోయినాము ఆ అన్ని లాంగ్ సైజులు క్రాప్ టాప్లు ఆ అది పైకింటాయి చూడు
మాక
అవి తపులు పైకి ఉంటాయి చూడలి చిన్న పిల్లలు కాదు పెద్దవాళ్ళకి ఆష షార్టాబ్ ఇంట్లోనేదు లాంటివి ఎక్కడ ఉంటాయి ఆ పెద్దయి ర ఎద లే ఎకా ఇంకా ఎట్లా అంటే ఇంకా డబల్ ఎక్సల్ గా పులు మామూలు స్పులు ఏం బాలేవు అలాజ స ఎట్ల అయితే కాము బొచ్చాడు ఉంటాయి కాని ఇంకా అది కూడా ఏం రేట్ లో ఒక్కొక్కటి మూడు వందలు నాలుగు వందలు ఇంకా పిల్లలకియితే ఇంకా
ఇలా అలన్నషలే
ప్లాజలుండ ఉంటాయి ఇంకా అవైతే నైట్ నైట్ ప్యాంట్లు కూడా ఉండనే ఏమో కానీ చీప అండే ఏవ వండే చీప్ అంటే యావంటే పిల్లల బట్టలు ఒక్కటే చీప్ యి పిల్లల బట్టల అయితే ఒక్కప్పు రాకు మూడు వందలు తీసుకున్నాము వేసుకున్నాము చూసినము నచ్చలేవి అరఓకే ఒక్కొక్కటి మూడు వందలు రెండు వందలకు పనే ఉన్నాయి అందుకే ఇంకా తీసుకొని చూసి వేసుకొని ఇంకా మళ్ళీ ఆడబడేసి పిల్లలవి బొమ్మలు పిల్లలువి ఉంటాయి కదా కాయసు ట్రాటిల్స్ అవన్నీ బాగుంటాయి దింలు ఇంటికి సంబంధించిన మాపిల్లలు కూడా టీషర్ట్లు అవి బాగానే ఉయి ఉంటాయి కానీ పో తొందర రంగు అతాయి అది థ్యాక్లా
బైస్ సెక్క్షన్ దగ్గర నండి నా ఎపోయినాయి కద రామ్ము బాలు ఎప్పుడ
ఇంకా అవైతే తినేటీవయితే తినేవి కూడా లోక్వళ తింటాయి అది ఫస్ట్ క్రాప అనిఓ ఒకటే బ్రాండ్వి ఉంటాయి ఫస్ట్ క్రాప్వి బిస్ పకెట్లు గానీ ఫ ఫస్ట్ ఒకసారి బిస్కెట్లు తెచ్చుకున్నా నేను ఏం బాగాలేకుండా ఫస్ట్ బ్రాండ్వి ఏమంతా బాగుందా అ
మర్ తిీ చ పంట బ ప
ఏమంతా బాగుండదు ఫస్ట్ ప్ర్రాప్ అది
స సన్నాన్నాయా
ఏమంట సామాన్లు వంట దామకి వంట సామాన్లు అదే వంట సమాన్లు ఉంటాయి కాని బానే ఉంటాయి బాటిల్స్ అవన్నీ ఏం బాగుండవు దాంట్లో విశాల్ మాట్లో మాటలో మేం బాటలు తీసుకున్నామని ఒక రోజు అయినా అంటే ఏ స్టాక్ ఎక్కువ అయిపో సదేమ బా ఎక్కువ డిమాండ్ అంటే బెడ్షీట్లు ఎక్కువంటే బెడ్షీట్లు ఆడండిని పిల్లలవి పిల్లలవి పిల్లలవి బాగా సరసం ఉంటాయి దాంట్లో ఒక రేట్స్ తక్కువ ఉంటాయి పిల్లల బట్టలు బాగుంటాయి చేపు కంటే దిండు ఎంగా టడోర్ కటర్
పట్టే
అవి కూడా చీప్గానే ఉంటాయి వంద రెండు వందలు అట్లా ఖర్చీపులు కఖర్చీపులు బాగుంటాయి టవళ్ళుబాగుంటాయి బ్లాంకెట్స్ బాగుంటాయి చీప్ చీప్గానే ఉంటాయి మంచి క్వాలిటీ ఆ చీపుగా ఉంటాయి ఏయంగా చెప్పులయితే ఏమిమి బాడంవు
ఎంత ఉంటాయి బ్లాంకెట్స్ ఎంత రేట్ లో ఉంటాయి
చిన్న పిల్లల బ్లాంకెట్ మేము ఒకటి తీసుకున్నాం ఇంతకు ముందు బానే పెద్ద ఉండే అది త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తందిండి ఫైవ్ ఇయర్స్ పిల్లల అంత హైట్ వరకు కోచూ అది రెండు వందర నడ పెద్దలకు కూడా ఉంటాయి పెద్దల పెద్దలువి కూడా ఉంటాయి ఏం పెద్దల ఇళ్ళగా చిన్న పిల్ల ఏద వష్ిన బాగానే మంచిగానే ఉట్టాయి చెప్పులు డైలీకి వేసుకుంటారు బాత్రూమ్ బాథరూమ్ పుల్ ఆ హ్యాండ్ బ్యాగ్లు హ్యాండ్ బ్యాగలు కూడా చీప్ కాస్ట్ మంచి ఉంటాయి హ్యాండ్ బ్యాగ్ లు
మూడు వందలు అ ఏమ కాని ఇంకా బానే ఉంటాయి ఒక జిప్ వచ్చినేటివి అట్లా చిన్న చిన్నవి
ఉంటాయి కదా
ఎకంటే చీప అడి ఇంకా మ మీడిల్ క్లాస్లకి ఇంకా సరిపోతే ఇంకాం చీప్ ని బి అవే బెస్ట్ అనిపిస్తాయి మిడిల్ క్లాస్ వాళ్లకి నావే బెస్ట్ అనిపిస్తుంది మాకు కొన్ని మంచిగానే ఉంటాయి పిల్లలవి కొన్ని కొన్ని
అ పన్లీ వ సారి మంచించి వస్ చింట
ఏం ఎప్పుడు అత్తరంగా పోయినప్పుడు అట్లా చూడాలంగా
చేపు ఉంటనే చెప్తా ప్రైజ్లు
ఆ ఎప్పుడు చూల్లో నేను నైట్ ప్యాంట్లు అవి ఆడ తెచ్చుకున్నార ఏమోబ్బా త న ఆనా కద బ
గల్కి ఎవు బాస్ంటయి నూల ఒక పడింటయి అూ
ఎక్కువ నాకు అంతడైతే పాయింట్లు ఇంకా డబల్ ఎక్స్ల్ టాపులు మ షార్ట్ టప్పుడు జీన్సులు ఇవే నాకతే ఎక్కువ కనపడేది ఇంకా చిన్న పిల్లలవి ఇంకా బాగు చిన్నపిిల్లలు బాగుంటాయండి
ఎప్పుడు
డీ మాటలు అయితే బాగుంటాయి ఇంకా డీ మాటిలో నేం అట్లా స్టలు బటి
అసలు బర్తనే మూడి మట్లో
బట్టలు ఎళ్కుండా ఉండయి కదా
ఉంటాయి కాగానీ ఎ అస్సలు ఉండవు తక్కువ ఎవో ఒక ఉంటయి
ఈశాలమట్ల తిినేమి తక్కువ ఉంటాయి అనుకుంటా పచ్చళ్ళు అవి ఇవి కూడా ఉంటాయి మళ్ళీ దాంట్లో ప్యాకింగ్ చేసి పెట్టింటారు డబ్బాలులా అవి కూడా తీసుకోవచ్చుంటారు జనాలు కానీ మంట
ఆ ఏరియాాల
ఇ బ్రాండ్ ఉంటాయి దాంట్లోనా
సిబ్రనా
సబ్బులు సర్కులా చీర్చీ బ్రాండ్గా అసలు శాంత రోజులుగా సేడ్ కాకుండా ఉంటాయి ఆమ్మడ పోకుండా ఉండది
మీరు మీరు ఆడ తెచ్చుకుంటారు ఇవీ
ఏ బైడనే ఓల్డ్ బస్ స్టాలో ఓళ వర్షన్లా పట్టుకొస్తారు గానీ అయనా కానీ ఆయన మే ఎప్పుడు తీసుకెల దానింట్లో తీసుకుటే ఇన్స్పైర్ టీషర్ట్లు తీసుకుంటాం ఇంకా పిల్లలకి బట్టలు అలాంటివి ఇకా అంటే ఇంకా అంతకు మించంచి ఖర్చీపులు ఇంక నాకు దాంట్లో నచ్చిన అంటే కర్చీఫ్లు ఒకటిే ఇంకా కర్చీఫ్లు బ్లాంకెట్లు పిల్లల బొమ్మలు కార్చేపులు ఒక్కొక్కటి ఇరవై మంచిగా ఉండయి బాగా మూడు వచ్చేసి సెట్టు అరవై రూపాయలు ఈ అ వి తమిలా బావుంటాయి
అ ఎలా కోసంంటయ
ఇరవైపాయలలకు ఒకటిైనా మంచి క్వాలిటీ ఎౌతికిిన ఎత ఉతికిన ఫోవు మంచి ఉంటంది వాళ ఆల్రెడీ ఇంట్లో ఫ్రెండ్ పెట్టి మీకు
చళ లేవుంగా పోయినాయి సార్కుతా ఇవాట్
ఆ చెప్పు తెగుతది ఇంకా
మరక్క యాడ అసలు కనపడవ్ ఏంటి ఫస్ట్ఫ ఆల్
ఎందుకు లేవు ఆ దాంట్లో బ్యాగ్ లో పట్ట పిల్లలు పిల్ల బట్ట కట్టల బ్యాగ్ లోనే ఉన్నాయి రెండు కర్చీప్లు ఉన్నాయి అదొక్క మోడల్ అద్దొక్కా మోడల్ ఆ ఆ
ఇంతకు ము ఇంతకు ముందు తెచ్చినటీవా ప్యాకెట్లు ఒకటె మోడల్ కలర్ కలర్లు ఉండ
అవి చిన్నవి కాదు పెద్దవే పెట్టినా
పెద్దవ మంచివి
ఉమ్ రెండు పెట్టిన ఆడ
మళ్ళీ డైలీ
ఉమ్ నెక్స్ట్ టైమ్ నేనొకటి తెస్తాలే మంచివి స్మూత్గా ఉండేది ఎండాకాలంకి
ఓకే
మంచిగుంటయి దాంట్లో
డైలీ ఐస్క్రీమ్ బండిలు వస్తున్నాయి
కొనుకునేకి అండి ఉమ్
ఎండకాలంలో ఐస్ వస్తున్నాయి
మరయితే మేల్ కదా ఎక్కడ పేరీ ఉమ్ ఏమి ఇడ కూడా వస్తుంటాయి కానీ ఉమ్ చెప్పు పిల్లలకి హాలిడేస్ లేవ్ ప్రజరు ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిది
పండగ వస్తుంటాయండి ఈసారి తొందరకి ఇస్తారండి అంటే నేను ఎపు నిన్న న్యూస్ లో చూసినండి యాడో
ఆ న్యూస్ వినది చెప్తే ఏమంటవి సిలిండర్ ధరలు పెరుతాయి కదా పెరుగుతాయి అంటే ఆహా లేదు ఏమో అంటివి ఆ రెండ వందల్లో ఎంతో పెరిగిందట చూడు పన్నెండవందల పెరుగిన్ది ఆల్రెడీ నే టితో గ్యాస్ ధరలు అని నిన్న నేను వేటి న్యూస్ లో చూసిన ఆ ఓకే కల్ టైమ్ మూవోవర్ ధన్యవాదాలు